అదా
నమస్క
ఆ నమస్కారం అండి తిన్నార తిన్నారా
తిన్నమండి మీరుతిన్నారా మీరు తిన్నార
ఆ తిన్నాం హ్మ్ తిన్నాం
ఓకే అండి చెప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
ట్రావెలింగ్
ట్రావెలింగ్ గురించి తెలుసుకోవాల ఆ అండి నాకు ట్రావలింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ట్రైన్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ
యాదెక్కువ ప్రిఫర్ చేస్తరు.
ఏద్ ఎక్కో అంటే కారే ఎక్కో ప్రిఫర్ చేస్తానండి కార్ చాలా ఇష్టం నా కార్లో డ్రైవ్ కార్లో వెళ్ళాలంటే ఎక్కడికైనా గుడా
డ్రైవింగ్ వచ్చా?
అహ రాదండి. మీకు అండి మీకు ఆ రాదండి ఈ డ్రైవింగ్ నాక్ కు స్కూటీ వస్తాదండి. ఆ టూ వీలర్ వస్తదండి నాకు
అందుకే టూ వీల్లర్ వస్తది. ఆ నాకి చాలా ఇష్టం.
ఓకే అండి.
మ్
అంటే ఎలాంటి ఎలాంటి ట్రావెలింగ్ అంటే ఇష్టం హలో నిన్నగటి ఇలా అంటే పారగల్ అంటే
బీచ్
ఆహా
ఆ బీచు హిల్ స్టేషన్స్
ఓకే అంటే సింగిల్గ వెళ్ళడం ఇష్టమా లేకా గ్రూపా ఓకే ఓకే అండి. ఓకే ఓకే అండి.
మీరు ఎప్పుడైన వెళ్లారా ఫ్రెండ్స్తో
ఆ అండి ఫ్రెండ్స్తో బావెళ్లానండి. సింగిల్గా అయితే వెళ్ళలేదు ఎక్కడ్కి సింగిల్గా అయి తే ఎక్కడికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్తో బా కల్సి బాగా ఎంజాయ్ చే ఆ. లాంగ్ ట్రిప్స్కి ఎళ్ళడము టెంపుల్స్ కెళ్ళడము బాగా ఎంజాయ్ చేసామండి కాలేజ్ లైఫ్లో మేము
ఆహా ఫుల్ మెబరెబల్
ఫ్రెండ్స్తో వెళ్ళిండది చాలా మెమొరబుల్ అండి
దాంట్లో ఒక ఎనీ మూమెంట్
ఎనీ మూమెంట్ అంటే మనము వాళ్ళతో గడిపినా ఆ క్షణాలనేది చాలా బాగున్నాయండి అంటే ఒ
ఏదన్న ఒక ఫన్నీది కానీ ఒక సాడ్ మూమెంట్ అలా
ఫన్నీ అంటే ఏం లేదండి. అందరు కల్సి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం అదొక ఫన్నీ సాడ్ అంటే ఏం లేదం డి వాళ్ళన్ వదిలిపెట్టీ కాలేజ్ లైఫ్ ఎండ్ అయినప్పుడు వాళ్ళని వదిలిపెట్టి వచ్చేయడం అదో పెద్ద సాడ్ మూమెంట్ అండి నా మాత్రం మంచిగా ఒక ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేసి సడన్గ ఇట్లా దూరమైపోతే చాలా బాదేస్తదండి.
అవున్
ఆ అవునండి మీకెందుకు ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం
అత్ర బాగుండ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఆ ట్రావెలింగ్ పైన ఇంట్రెస్ట్ చూస్తాం అవును ఎవరు చూడని చోటు చూసి
హ్మ్ తెలియని ప్రదేశాలకి వెళ్ళడము అక్కడ సంతోషంగా అందరితో కలిసి గడపడం చాలా బాగుంటది కా
మె మె
ఉ
అది ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ గా పోనా కూడా థ్రిల్లింగ్ గా ఉంటది
అవునండి చాలా థ్రిల్గా ఉంటుది అన్ ఎక్స్పెక్టెడ్ గా
ఇంకా ఒకవేళ అక్కడే స్టే చేసి మనం ఏదన్నా ఫ్రెండ్స్ ఏందైన్నా ప్రిపేర్ చేసుకొని అక్కడే తిని ఆలా
ఓహో ఓకే అండి అవునండి ఆ
అది ఇంకా బాగుంటుంది
అండి
మీరు ఎక్కడన్నా ఫస్ట్ ఎక్కడికి పాయింరెండీ మీరు ఫ్రెండ్స్ తో
ఫ్రెండ్స్తో అంటే ఫస్ట్ మేము ఎగ్జిబిషన్స్కి వెళ్ళాము ఎగ్జిబిషన్ అండ్ సినిమాకి వెళ్ళాం ఫస్ట్ మరి నెక్స్ట్ తిరుపతికి వెళ్ళాం ఆ మరి నెక్స్ట్ హార్సులేహిల్స్ కెళ్ళాము ఆ మరి నెక్స్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ మానాకి దగ్గరలోనే అ ఉందిలేండి అది టెంపుల్కీ వెళ్ళాము అక్కడ బాగా ఎంజాయ్ చేసాము అంటే హిల్ స్టేషన్ కి చాలా బాగా వెళ్ళే వాళ్ళం అండి బాగా చేసేవాళ్ళం అక్కడ గ్రీనరీ కానీ అయిస్ ఇష్టమే అండి కానీ పక్కన ఎవరైనా ఒకరు ఉండాలి లేకపోతే అడ్వెంచర్ అనేది ఇష్టం ఉండదు అడ్వెంచర్ అంటే భయం కదా అందుకని ఆ భయమేస్తది కాబట్టి పక్కన ఎవరుగురు ఉండాల మీరు ఎక్కడికన్నా వెళ్ళారా అండి లాస్ట్ ఎక్కడికి వెళ్ళారు
లాస్ట్ అంటే నందిహిల్స్ ఇక్కడ మాకు నియర్ బై ఉందింది నియర్ బై అక్కడికి ఫ్రెండ్స్ తో రీసెంట్గా యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నాం
ఓకే అండి జర్నీ ఎలా ఉంట ఉండేదండి
చాలా బాగుంది ఆ రోజు పై నిండింది బస్సు లో పై నిండింది బస్లో పై అక్కడే అంతా ఫుల్ యాక్చువలీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని పైడింది
ఓకే అండి అక్కడ వెదర్ ఎలా ఉంటదండి
చాలా బాగుంటుంది హిల్స్ దాని పేర్లోనే ఉంది కదా హిల్స్ అని
అంటే మార్నింగ్ టైమ్స్ వెళ్ళాలా నైట్ టైమ్స్ వెళ్ళాలా అండి అక్కడికి
మార్నింగ్ టైమ్స్
మార్నింగ్ అంటే నైట్ వెళ్ళి అక్కడ మార్నింగ్ మార్నింగ్ స్టే చేయాల మార్నింగ్ వరకు స్టే చేసి ఆఫ్టర్
వచ్చేయచ్చు ఆ అల
అండి అంటే ముందుగా ప్లాన్ చేస్
ప్లాన్ చేసుకోవాలి ముందుగా ప్లాన్ చేసుకోవాలి అప్పటికప్పు ఇప్పుడుంటే ఫ్రెండ్స్ అడ్జస్ట్ కరు కదా
అవునండి
దొరకరండీ ఆ మనము ముందుగా ప్లాన్ చేసుకుంటే ఆ అక్కడే స్టే చేసాం రూమ్స్ తీసుకొని
ఆహా అక్కడ ఉండి అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసారండి
నందిహిల్స్ అక్కడే ఒక ఆ ఈషా ఫౌండేషన్ అని ఉంది
ఆహా ఓ
నియర్ బై వినింటారు మేబి
విన్నామండి నా ఈషా ఫౌండేషన్ మై ఫేవరెట్ ప్లేస్ అవునండి
అక్కడ అక్కడే ఉండేది
ఓకే అండి మీకు ఎక్కువ నచ్చింది ఏంటండి అక్కడ
ఇషా ఫౌండేషన్ అది అక్కడ ఒక రోజు శివరాత్రి రోజు ఫుల్ లైటింగ్స్ అన్నీ వేేశారు ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి లాస్ట్ ఇయర్ పోయిట్ మేమ్ దానికి ఫ్యామిలీతో
ఓకే అండి ఇంకా అండి ఇంకా ఏమైన్నా అడగలనుకుంటున్నారా
ఎలా జరిగింది ఈ రోజు
ఈరోజు చానా భోజరిగిందండి పైకీలేసా గ్రౌండ్ కేల్లా గ్రౌండ్కి వెళ్ళి వార్ముప్ ఎక్సర్సైజెస్ చేసా డే అంటే రోజు చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయ్యిందండి వచ్చి మరి వంట చేసా నాకు కుకింగ్ అంటే చానా ఇష్టం వంట చేసా మరి అంటే ఫ్రెషప్ అయ్యి పూజ చేసి ఆహ లేదండి అమ్మ చేస్తది అమ్మ వేరే ప్లేస్కి వెళ్ళారు అందుకని ఇంట్లో నేనే వంట చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్ప్ అయ్యి పూజ చేస్ రోజు మండే కదా నాకు చాలా ఇష్టమైన రోజు పూజ చేసా శివుణ్ణి కొంచెం కొద్దిసేపు బ్లెస్ చేయమని అడిగాను మరి వంట చేసా మరి కొసేపు రెస్ట్ తీసుకున్నా మ మరి ఆఫ్టర్నూన్ మరి వంట చేశా అలా గడిచిపోయిందండి మరి ఈవినింగ్ చపాతీ చేసుకున్నాము మరి చపాతీని అండ్ మే మెన్ మో మెంతి ఆలగడ్డ కర్రీ చేసాము చన్న బాగు నిన్నదండి మా మా నాన్నగారు చాలా మెచ్చుకున్నారు
ఆ ఫుల్ హ్యాపీ ఫుల్ సంతోషం అయితే
ఆ అవునండి చాలా హ్యాపీగున్నారు మా డాడీ వాళ్ళు
వచ్చిన్ దానిక్ ఎవన్న కాంప్లిమెంట్ ఇస్తే ఫుల్ దిల్కుష్
ఆ అవునండి చాలా హ్యాపీగున్నారు.
తేగా అంటు మీన పొద్దున్నే పొద్దున్నే ఫైవ్క్ లెసింటి చెప్పా కదా ఎగ్జామ్ ఉన్నింది అండి ఈ రోజు అని కాబట్టి ఫైవ్క్ లేసి కాసేప్ చదువుకోని నిన్ని కాలేజ్కు వెళ్ళి ఇంకా అక్కడా క్లాసెస్ అయిన్ తర్వాత హఫ్టర్నూన్ ఉండింది ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన్ తర్వాత వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో అలా పనీపురి, సమోసా తినుకొని వచ్చేస్ మీ హస్టల్కి
ట్రావెలింగ్లో కష్టాల్ ఏమైనా ఉన్నాయా అం అండి మీర్ ట్రావెల్ చేసప్పుడు నేన్ చేసప్పుడు చానా ఉన్నాయి అందుకే మిమ్మల్ని అడుతా ఉన్నా ఎలా ఉం
కొందర్ని ఫ్రెండ్స్నో తోడుకో పోయినప్పుడు వాళ్ళ కీ వామిటింగ్స్ కొందర్కది ఎక్కువుంటుంది అది మెయిన్ అది అదీ వాళ్ కొందరు జస్ట్ అదైతే పర్లేదు కొందరు రి ఓవర్ రియాక్ట్ అయితరు. వాళ్ళకెలా ఉంటుందో కొందరు ఫుల్ కూల్ అయి పోతున్న వాళ్ళ బాడి అప్తరా కన్ అప్సరా ఇయిపో తే దాన్ని చూసి భయమై పోతుం దట్ అస్ వీ ఆర్డ్ ఎక్స్పీరియన్స్
ఆహా ఓకే అండి. జ జర్నీలో సాంగ్స్ అంటివి వింటా ఉంటా
మ్ సాంగ్స్ డాన్స్ వీ ఆర్ ట్రావెలింగ్ అంటే దట్ అది లేకోకుండా కిక్ బాగుండదు జర్నీ
అవునండి అంటే మీరు ట్రావెలింగ్లో విండో సీట్ పక్కన్ కూర్చుంటారా లేక్పోతే
విండో సీట్ విండో సీట్ అంటే
ఓకే అండి.
బస్సు లో కాలేజీకి పోయినప్పుడు అందా విండో సీటే ప్రిఫర్ చేస్తా అండి.
ఓకే అండి ట్రావెల్ మెమోరీస్ ఎలా సేవ్ చేస్తారు మీరు?
ఫోటోస్, వీడియోస్, ఫోటోస్, వీడియోస్ తీస్ కొని
ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఇప్పుడూ మనం ట్రావెల్ చేస్తే మనకు స్ట్రెస్ తగ్గుతాదా అండి?
హ్మ్ తగ్గుతుందండి.
ఎలా తగ్గుతాదండి ఎలాగ కొన్ని నాకు చెప్తార నాకు కొంచం స్ట్రెస్ ఎక్కువైంది దా తగ్గించుకోవాలినుకుంటున్నాను
మనం ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడే ట్రావెలింగ్ పోతే మైండ్ రిలాక్స్ అవుతుంది అంటారు తెలుస ద
నాకు తెలిదండి
మన రిలాక్సేషన్ కోసం ఎక్కడన్నా ఇపుడు ని మనసేమైనా బాగాలేదు తర ఫీల్ అవుతాను అంటే ఎక్కడన్నా పో కొన్ని రోజులు అంటారు
ఓకే అండి ఓకే ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు
హ్మ్ పోతే అది మరిచిపోతామని
ఓకే అండి ఓకే ఓకే ఓకే అండి
ధన్యవాదాలు
ధన్యవాదములండి
హ్మ్ ఏమైనా